స
హలో ఆ చెప్పండి బాఉన్నారా. బావున్నారా
బావున్నాము బావ్ న్నారా మీరు బావున్నారా.
ఆ అందరుం అందరం బాగున్నాం.
న్నారా స్స్ న్నారు.
తిన్నారా ఏం చేయట్లేదు పడుకున్నారు పాప స్కూల్కి ఎళ్ళింది, ఆ వినిపిస్సున్నారు. ఆఆ
ఇప్పుడు పిల్లాడు నడుస్సున్నాడా అంబాడుతున్నాడా
పట్టుకొని నిల్చొని నడుస్స్ తున్నాడు ఈ రోజు ఏమేం పనులు చేశారు ఇంట్లో రోజువారి పనులు
ఇయ రోజువారి పనులే వండడం, పెట్టడం పిల్లలని రెడీ చేయడం స్కూల్కి పంపడం.
ఊమ్ ఏ టైం కి లెగుస్తారు.
మేమా ఈ రోజు సిక్స్ థర్టీకి లేసాము. అటిఫిన్ చేసాము లేవగానే త్రిష్ మాప్ ఉ నారున్నరకి మా చిన్న పాప కూడా, మాతో పాటె లేస్తది ఆమె వాష్రూమ్ వెళ్ళగానే ఆకలి ఆకలి అని అంటది కాబట్టి స్సటి లేసుడు లేసుడు తోటే ఆమ కోసం టిఫిన్ చేస్తాను.
ఊమ్ చిన్న పాపా
తన్ తను తిన్ తిని ఆ పడుకుంటూ ఉంటే అప్పుడు బ్రష్ ఏషి ఊకి తూడ్చి పని ఎసుకోవడం స్టార్ట్ చేస్తాం.
ఇల్లు కడం ఉందా ఊకి చల్లడం పెండతో ముగ్గు పెట్టడం.
అలాంటివి ఈ పట్టణంలో అసాధ్యం. ఇక్కడవు ఇక్కడ వు ఊకడం, చల్లడం, ముగ్గు ఏయడమే. కాకపోతే ఇక్కడా పనోళ్ళు ఉంటారు. వాళ్ళే వచ్చి ఊక్కొని వాళ్ళే వెళ్ తారు. కాని ఉన్నదే కొంచం నేను ఉకోచ్చు ఛల్లొచ్చు. బట్ కాకపోతే ఏంద ఏంటంట్ అంటే, మనం ఇక్కడ రెండు రోజులు ఉంటే, అక్కడ నాలుగు రోజులు ఉంటాం గదా.
ఊ ఊ
టి ముందటా అలా ఉండడం ఓనర్ వాళ్ళకి నచ్చదు.
అవునా, అలా మాక్ తెలీదు. మేము పొద్దుగాలే లేసి ఊక్ కు ఊకీ, పెండతో ముగ్ అండి చల్లీ, ముగ్గు పెట్టీ, పిల్లల్ని స్నానాలు పోసీ, బ్రష్ల ఏసి, టీ తాగీ. ఇల్లు శుభ్రం చేసి, తూడుచు కొనీ
మహిళలకు అది ఉండాల్సిన పనే. మనా ఇంట్లో ఉన్నా మహిళలకు ఇదో రొటీన.
ఆ కానీ మనా మహిళని ఎవరు గుర్తించరు. మన పనులను ఎవరు గుర్ ర్తించరు, రోజంతా ఇంటి దగ్గర ఉన్నావు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించే వాళ్ళే
వివక్షత. వివక్షత. పురుషుని మధ్య మహిళ మధ్ ది వివక్షత. వాల్ ఓన్లీ బయటికెళ్ళి చేస్ వచ్చే పని మనం ఇంట్లో ఉండి పది రకాలుగా చేస్తున్నాము. అది గుర్తింపు లేని పని మనకు.
అవును ఇప్పుడు మన భర్తలే మనల్ని, రోజంతా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి, ఏం చేసావు ఇంట్లోనే ఉన్నావు, ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని అంటాడు. కానీ మనం చేసేదంతా ఎవరు చూడరు.
అన్ అవును మొదటా మన ఇంట్లో నుండే స్టార్ట్ అవుద్ది.
ఊ ఫస్ట్ మనోలే అంటారు. తర్వాత ఎత్తి చూపిస్తూ ఉంటే. ప్రజలంతా అనరా ఇంగా ఊర్
ఊ అర్ధం చేసుకునే మగాడు ఉండాలి.
ఎన్నీ పనులు చేస్తే అసల్ తెల్లారుతుంది. సాయంత్రం అయితుంది. అది ఎవరికిీ అవగాహన లేద్ అసల్ సలు
ఆ అ
మరి మన అత్తమ్మలు కూడా ఆడవాళ్ళే కదా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది లేదు మన మీద అరవడం కోడలు అంటే అరవాలి కోడల అంటే
సాధించాలి ఆ వాళ్ళని సాధించాలి
ఆ అదే చూస్తారు వెనక నుండి వస్ స్తుంది కోడలంటే తిట్టాలి కోడలుంటే ఒక మాట అనాలి కోడలిని అనేసే చూస్తారు తప్ప ఏమి లేదు
ఆ అంతేయా బిడ్డన అంటే ఒక తీరుగా కోడల్నింటే ఒక తీరుగ చూసుకునేే సమాజం ఎప్పుడు మారుద్దో ఏమో కోడలు బిడ్డయింది పెళ్లి చేసి పం గను వెళ్ళిపోద్ది కూడలు పెళ్లి చేసుకొని వచ్ చి జీవితాంత మెక్ ఎక్కనే ఉంటది మనం చూసుకో చూసుకుండేది కోడలే ఇప్పుడు నువ్వు అంతా బాగా చూసు కొట్లేవు ప్రతి దాకి ఇలా తిట్టేస్తున్నావ్ రేపు నీకేమనాయితే చెయ్యాలి అంటే మనసు రావాలి కదా
ఆ ఎలా చేస్తారు
ఎలా చేస్తారు చె నన్ను అలా అన్నది ఇలా అన్నది మనసులో పెట్టి చేసుకోకపో చేయట్లే చేయకపోతే చెయ్యట్లేదు చూసుకోవట్లేదు అని అంటారు
అవును కానీ ఇప్పుడు వాళ్ళ అలా అనుకుంటున్నారు కానీ మనం అలా అనుకోవద్దు మన అమ్మలాగా మనం వాళ్ళ పనులన్నీ చేయాలి తప్పదు ఇంకా అది
కానీ ఉమెన్స్ కి ఉ ఆ మహిళలకు ఉండేది అదే
మళ్ళీ ఏమన్నా అంటే ఏమన్నా అంటే అంటే అంటారు కదా మీ మీ అమ్మ కూడా మంచి చూసుకుంటందా మరి ఆ మీ అమ్మ ఏమన్న మంచి చూసుకుంటాందా అంటారు కానీ మన అమ్మలు అట్లా చేస్ సారా
ఆ
అట్లా చేయరు మంచిగానే చూసుకుంటారు మనం చెప్ కోవాలి మన అమ్మలకి అమ్మ మా అత్తం ఇట్లా నన్ను అంటుంది నువ్వు మీ కోడల్ని మంచిగా చూసుకో కర్ననడానికి అధికారం ఉంటది అని చెప్పొచ్చు మనం కూడా
ఎవరైనా మన అమ్మాయినా ఒక అత్త మన మనమైనా ఒక బిడ్డే మనమైనా ఒక కూడలమే మన మహిళలలోనే ఉంది ఆ పొరపాటు అది ఇది మనకే అర్థం కావట్లేదు అంటే బయట వివక్షత నువ్వు ఒక పెద్దా నువ్వు నేను పెద్దా అనేది ఆ వివక్షత ఎక్కువ
ఊ అదే మరి ఆ అత్తమ్మలు అట్లా చేస్తారు. ఆడోళ్ళు ఆడోళ్ళే అట్లు ఉంటారు. మరి ఈవి ప్రపంచంలో అట్లా
ఇది ఎక్కడైనా ఉంటది. ఫ్యామిలీ అంతేనా అంత్ ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ అది ఒంట్లో ఫార్టీ పర్సెంటేజ్ వాళ్ళే లక్కీయెస్ట్ పర్సన్స్ చాలా మంచి వ్యక్తులు అదృష్టవంత తులు అన్నమాట మంచి అత్త మంచి భర్త్త మంచి సొసైటీ లో గౌరవం ఉమ్ బ్రతకడం అనేవి ఒక ఫార్టీ పర్సెంటేజ్ మెంబర్స్ కి ఉం అద మా ఫార్టీ కూడా డౌట్ ఏ నాకై తే
ఉమ్ అసలు వినపన
కపోతే ఇండస్ట్రీలో ఇండస్ట్రీ లోనే గంత మంది గన్ని సంస్ వష్ట్రాలు కాపరాలు చేసుకొని గంత డబ్బు లగ్జరీ లైఫ్ ఉన్నా గాని వాళ్ళకి విడిపోతున్నారంటే అర్థం చేసుకో కో బయట సమాజం అంతే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ కే ఇంపార్టెన్స్ లే
అవును అస్సలు ఇవ్వట్లేరు
ఇప్పుడున్న జనరేషన్ లో అక్క, తల్లి, చెల్లి ఆ అన్న ఏం బంధాలు లేవు. చూసావా మొన్న ఒక ఆ తండ్రి ముగ్గురు ఆడపిల్లలని ఆ బావిలో, చెరువులో పడేసి చంపేశారట. వాళ్ళను పోషించే అంత శక్తి లేదు. పోషించ లేనోడు ముగ్గుర్ని కనల్సిన అవస సర్మైముంది
బా మ్మో మీరు న్యూస్ లో చూ చూసారా మేము అలా ఏం చూడము మాకు టీవీ లేదు కదా
ఉమ్ అదే ముగ్గురు ఆడపిల్లల ని ఫైవ్ ఎయిట్ సిక్స్
ఉమ్
ఆ ఫై అయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ అంత చిన్న పిల్లలు అ ఒక పాప అయితే తెలుసా మొత్తం ఇట్లా కూర్చుంటే ఎట్లుంటరు చూడు
ఆ
ఇలా ఉన్నది అసలుకి వామప్ చేస్తే ఇట్లా కుస కూర్చున్నట్టు ఉంటాయి గ హ్యాండ్స్ పొడుగ్గా పెట్టి కాలు అందించు కున్నట్టు కూర్చొని ఆ యోగా ఆ ఆ విధంగా చెరువులో తను కుదించుకుపోయింది అసలుకి.
వామ్మో అసలద్ తండ్రికి మనసు ఎలా వచ్చిందో ఇలాంటివి న్యూస్ అన్. అసలు న్యూస్ లలో విన్ అంటే అసలు ప్రాణం తరుక్కుపోత్ తది పిల్లల్ని చాలా జాగ్రత్తగా చు
అలా ఉంది అసలికి మొన్న పునర్విక పునర్వికకి ఒక ఆహ్ అనుకో కొన్ని ఒక డి డిజీజ్ వచ్చింద అన్నమాట. తన లైఫ్ థ్రెడ్. ఆహ్ బతుకుద్దా అన్న ఒక డైలమాలో ఉన్నదని తన జీవితం కానీ ఎంత మంది. ఒకానొక టైం లో ఆహ్ సొసైటీని చూస్తే సమాజాన్ని చూస్తే చాలా ప్రౌడ్ గా అనిపిస్తది. ఒకానొక టైం లో చీ ఈ సమాజంలో మనం ఉన్నామా అని అనిపిస్తది.
అవును కాదు పుననవి పునర్వికకి అందరూ సహాయం చేశారు కదా.
ఉమ్ అదే పదహారు. కోట్లు కావల్సిన తండ్రి ఇవ్వలేడు. ఇవ్వలేకున్నా గానీ తను. అంటే వదులు పాప మీద ఉన్న ప్రేమని ఆహ్ తక్కువ చేసుకోలేదు. అయన ఒక ఉమ్ అందరని సహాయాన్ని. కోరాడు ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేసుకున్నాడు. యూట్యూబ్ ని యూజ్ చేసుకున్నాడు.
హుం ఫోన్ లో ఫోన్ లో అన్ని రకాల రంగాలను.
గ్యాదర్ చేసిండ్రు పదహారు కోట్లు పెట్టి ఒక ఇంజెక్షన్ ఒకే ఒక ఇంజక్షన్ కోసం పదహారు కోట్లు పెట్టి ఇంజెక్షన్ ఎపించ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు తను సేఫ్. అలానే ఇంకొక అప్పా ఇంకొక అబ్బాయి కూడా సేమ్ ఇదే ఇదే ఉంది. ఆ అబ్బాయికి ఇరవై కోట్ల ఎంతో ఎనిమిది కోట్లో.
ఉమ్ పెట్టారా.
ఆహ్ రైజ్ చేస్తున్నారు ఇంకా ఫన్డ్స్ చూడాలి.
ఉమ్ అసలు మనం మనలాంటి వాళ్ళు. పదో ఐదొ సహాయం. చేస్తే అసలు ఎంత మంది. పిల్లలు ఇలా ఉన్నోళ్ళు అనాథ పిల్లలు. చాలా మనలా ప్రకృ ఒకరు కదా వాళ్ళు కూడా. ఆహ్ అలా అని అందరు సహాయం చేస్తే సార్ అనుకోవడం మనతో
ఉ అలాంటి పిల్లల్ని కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసింది పోరాటం అదైతే ఇంకో తండ్రి చేసిన దురదృష్టకరమైన పని అది
ఆ చంపుకోవడం ఒకరు బ బతికించుకోవడం ఒకరు
సం మా తన ఆత్మగౌరావాన్ని పక్కన పెట్టి ఫన్స్ రై జయించాడంటే
హ అవును అసలు మనము ఇక్కటి జీవితాలే చేస్తే బాగుండేది వాషింగ్ మిషన్ లేకుండా బట్టలు పిండడం బోల్ తోవ్వడం మన పని మనం చేసుకుంటే బాడీకి యోగా ఉండి ఏ రోగాలు రావు ఇప్పుడు మన మా గ్రామంలో
అంతేగాని ఇప్పుడు ఉన్న ఉరుకులు పరుగుల పనులలో ఇవి తప్పనిసరి అనిపిస్తుంది
లేదు లేదు మా గ్రామ గమంలో చాలా మంది క్యాన్సరు అటు ఇటు అంటి చాలా రోగాలు వస్తున్నాయి అలా రాకుండా వెనకటి జీవితాన్ని గడిపితే ఏ ఆ ఏ బాధ ఉండకుండా ఆరోగ్యంగా ఎంత మంచి హాయిగా బ్రతకొచ్చండి
వెనకడి జీవిత ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అయితే రైతు చేసేంది మరక ఎత్తు అనమాట రైతు ఎంత ఎంత పని కష్టం చేస్తుండో అ ఇప్పుడున్న రైతులు ఏం చేస్తున్నంటే ఎక్కువగా యూజ్ చేయని ఫార్ములాస్ యూజ్ చేయనివి కెమికల్స్ యూజ్ చేసి పంటను పండిస్తున్నారు అవి తిని మన పిల్లలు మనము తడ్డి గ్రస్ లో ఉంటున్నామ్
ఉ మరి మరి ఏం చేస్తారు అలా చేసినా కూడా మాకు అసలు ఆ ప్రాధాన్యత లేదు కదా
అదే అదే కదా వాారికి చేసిన కష్టానికి ప్రతి
అసలు అసలు మీరు అన్నట్టుగా మీ ఊరుకు ఉంటే పంట పండియకుండా ఊరు ఉంటే మీలాంటి వాళ్ళకి అసలు తిండే దొరుకు ఉంటాది గ అ ఏదో ఒకటి మందులు వేసి బ త్ ఇస్తున్నాం కదా మిమ్మల్ని
మార్పు అందరిలో రావాలి ఒక రైతులో అనే కాదు ఇప్పుడు రైతు పొలం పండించాలి అంటే ఫస్ట్ ఆయన తీసుకోవాల్సిన విత్తనాలు విత్తనాలు అంబే ఆ రేట్ ఎక్కువ అవి కొనాలి యూరియా తగుటున ఎంత అయ్యాలో అంత వయాలి దానికో సబ్సిడీ ఇలాంటివి తక్కువ రేట్ లో రైతుకు అందిస్తే రైతు అంతంతా పెట్టి చేయడు కదా
అవును చె్యడు వాతావరణం వల్ల కూడా కొంత పోతుంది ఇప్పుడు మందులుయ మందులు వయ్యకుండా పండిస్తే ఎలా ఉంటది అసలు
పండించలేరు అసలుకి పండించలేరు ఎక ఎగరానికి పది క్వింటాలు పండించే కాడ వీళ్ళ ఐదు క్వింటాలు కూడా పండించలేరు ఎలాంటి మందులు వాడకుండా ఉ అ అందుకే రైతులు
వెనకట జనాభా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అలా పండించుకొని ప్యూర్ గా మంచిగా ఏ ఏ పొల్యూషన్ లేకుండ మంచిగా తినే వారు తిండి ఇప్పుడు అలా కాదు గా
అలా కాదు అప్పుడు సంవత్సరానికి రెండే కార్లు ఉండేవి ఒకాన ఒకా విత్తనం టైప్ విత్తనం రకంలో అయితే ఎనిమిది నెల్లు ఉండేవి కానీ ఇప్పుడు కార్ ఒక కార్ మూడు పంటలు తీస్తున్నారు ఏంటి హైబ్రిడ్ సి విత్త
అట్ అట్ల పండియడం వల్ల అట్లా పండిడం వల్ల మదేంటి భూమి అంతా సారం పోయి ఏ పంట పండగ మందులు వాడాల్సి వస్తుంది రైతుకి హ్మ్మ్ మరి